హలో
ఆ పని తీరిందా అవ్వ
ఆ తీరిందండి ఏం చేస్తారు
ఏం లేదు ఏం ఏం కూర వండిల్లు
ఇగో ఇప్పుడే చేప ఫ్రై చేస్తనా మళ్ళీ అందులో ఒకటి జీరా రైస్ జెతన్న ఆంటీ
ఆహా హా
ఏం చేస్తారు
ఏం లేదు రాసుకుంటాంది పాప
ఆ
ఇలా బుక్కకు ఇట్లా వామ్మో ఇవాలన్నరా ఇవ్వాల ఏం కూర వండినా చిక్కుడు కాయ వండినా
ఆహ
బుకులు బుక్ ఆ ఏత్తం ఎందుకేయం రాన్ లే అచ్చి అచ్చి ఇవాళ్ళ ఉండి రేపొద్దున బొల్లి
ఆ బర్త్ డే చెత్తే వత్తాం
మనకు ఫ్రీయేగా తల్లి
ఆ ఆధార్ కార్డు ఫ్రీయే కదా వత్తంటి చాలా దూరం ఉన్నది మరి
ఆ
హు హమ్ అమ్మ వాళ్ళు గిట్ల మాంచి ఉన్నరట్నా
ఆ మంచిగనే ఉన్నదట అవ్వ
బాబాయిలు అందరు మంచి ఉన్న రా
ఆ అందరు మంచిగానే ఉన్నారు ఏమి బుక్లు ఇయలేదు మరద్దలకు నాకు బుక్లు ఇయలే ఎమిలీ అనే అంటంది
ఎందుకు మరి ఫీసు కట్లే మీరు
ఫీజు కట్టంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ ఫస్ట్ వరకు కడదామ అన్నాడు మామయ్య అందుకే
అందుకే ఇయాల పోయిణం అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ పడుకున్నా నేను చత కాలేదు పడుకు ఇప్పుడు తీరింది నాకు
నేను కూడా కొసేపు బండుకున్నాయి ఇయ్యలా తలకైనొతంది అసలు శాతనైయితేలేదు ఎంద్
అవును పడుకోవాలి మధ్యాహ్నం మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలి
మ్ ఇగ పొద్దున్న లేసుడైతాంది అం పొద్దున్న ఎనిమిన్నరకే పోతంది కదా పాపని పొద్దున్న లేత్తన ఇగ శాతగాలే ఇయలా అంత నీరసంగానే ఉన్నది నాకు అని పడుకున్న కోసేపు ఒరుగుతే నిమ్మలంగుంటంది ఇగ మావయ్య పొద్దున పోతాండు సద్ధి పట్టుకపోతాండు పొద్దున లేసి వండైతది అన్నం కూరా వండుడు అదే ఒక రోజు కొసేపు పండుకుంటా ఆ ముందే లేస్తా కాబట్టి కొంచెం మధ్యాహ్నం పూట కోసేపు అట్లా పండుకుం
పడుకోవాలి రెస్ట్ తీసుకుంటే మంచిది హ హ
కోర్ల మైదాకుంటే మంచ్ కుండు పెట్టుకుందుం
ఉన్నది కానీ సరిపెట్టట్లేదంటి
చెట్లు ఎవ్రా మాకడ ఇటు సైడు మ్
ఊపింద్ర అంటోళ్ల దగ్గర తీసుకొచ్చిర్రు అప్పుడుృధవంతి అయితే పెట్టుకున్నది ఇంటేనుకవళ్ళు మొన్న పెట్టుకున్నారు
ఆహ మాకులేవ్ చెట్లు లేవ్ పెట్టుకున్న మనం పెట్టినా కూడా అది ఎనుకోలే తల్లి ఎందుకో చెట్టు ఇమోక్ కావాలే ఇష్టం ఆమెకు గూర్ర మైదాకు అంటే ఇష్టం ఆది పెడుతే ఎనుకుంటేనే లేద్ అన్ని రా మా ఇంటి ముందు అన్ని రాళ్ళు ఉన్నాయి ఎక్కడ జాగాలేదు ఆ ఇగ పెట్టెదుకు జగ లేదు ఆ
మట్టి పోసి కొంచెం ఇస్గా కలిపి పెట్టు ఎనుకుంటది
మ్ ఆట్లన్న చేయాలే ఒ ఒక గోరింటాకు చేట్టు ఉన్ను ఆమెకు ఒక త్రీ రోజ్ పువ్వు చేట్టు పెట్టు అంటది ఏమైన రెండు అవి రెండు కావాలంటది
అర్ధం కాలే అండి
గులాబ్ చెట్టు పెటుమంటది గోరింటాకు చెట్టు పెట్టుమంట్ రెండు కావాలె నాకు అంటది
ఆ రెండు మూడు పెడితే ఏనుకుంటాయి అదే కదా ఆడవల్లక్ కవ్వే కదా అండి
ఆ ఈమెక్ వళ్ళ మేడం వాళ్ళకు తీసుకపోయి ఇయ్యలంటది రోజు అంతకు ముందు అంగడి పోయినప్పుడు అంగట్ల తెచ్ చ్చేది అంగట్ల తెచ్చినప్పుడు ఓటి పట్టుకొని పోయ్యేది వాళ్ళ మేడం వాళ్ళకి ఇచ్
మ్ హు కోసినప్పుడు పెడుతాం లే అంటి కొంచెం ని బిడ్డ కోసమైన పెడుతా
హా
అ
మ్
అది దానికే ఆమె అడుగుతంది షాపు ఆమె దుకాణం ఆమె నువ్వు పెట్టేది మంచిగా ఉంటది ఆ నాక్ బెట్టువ బిడ్డ దండం బేడతా బాంచాన్ అని అంటాంది
ఆహా ఆ ఆ
అమె ఎన్నన్నా తెచ్చుకుంటది మనకు మనకి ఎవర్ తరు అవసరం ఉంటేనే మాట్లాడుతది ఆమె అవసరం లేకుంటే మాట్లాడదు ఆమె ఎవరో మనం ఎవరో అన్నట్టూ చేస్తది
అట్లా చేయొద్ తల్లి
అయితే అమె దగ్గర షాప్కేళ్ళిన ఆంటీ ఒక రోజు వెళ్ళి
ఆ
ఆయిల్ ప్యాక్ తీసుకొచ్చినా తీసుకురా ఆ గోదాం పిండి ప్యాకెట్ ఏమో కావాలంటే తక్కువ పడితే తీసుకేళ్ళడానికి పోతే మా మామయ్యని తోల్తే అన్నదటా గా ఎవలవడితే వాళ్ళకి ఉద్దార్రితా ఆ నేనే కట్టేది నేనే ఒక రూపాయి కూడా నేను ఎప్పుడు ఆమ దగ్గర ఆపలే ఏవాళ్లవాడితే వాళ్ళకి ఎందుకు ఇత్తనవ్ అంటందంటా వాళ్ళ ఆయన తోటి
అయ్యా
అప్పుల ఎందుకు ఇత్తనవ్ ఆ ఉదర్లు ఎందుకు ఇత్తనవ్ అప్పులైతన్నాయి మనకు అనన్నందట
తెచ్చుకున్న సామానులు అట్నే ఉంటే మంచిగుంటద అయితే ఏంది వాళ్ళు తీసుకుపోయి రేపు డబ్ల్ తీసుకున్న సామాను పైసాలియకుండా వెడిపోతరవ్వ వాళ్ళ భయం వాళ్ళకి ఉంటది ఎవరికై ఇప్పుడు నిక్ దగ్గర అప్పు చేసిన అప్పులాగానే కదా మళ్ళ కట్టాలని మన భయం మనక్ కే ఉంటది కదా ఉంటది
నా బాబాయి చెప్పండి లేవ్వురా ఆమెకు తేల్వక మాట్లాడింది ఇప్పుడు తేల్వాక మాట్లాడిందిగా అయితే రేపు ఇంకోసారి అట్లానే అంటది అప్పుడు ఇంగ నాలుగు దులిపి వచ్చిన అప్పటి నుండి ఇగ ఏమనదు ఉంటే మా నేను కట్టకుండా ఉంటే నువ్వు అనాలే నన్ను
ఏం మాటలు పోవోట్టుకోవద్దు మంచిగా ఉన్నానిరోజులు మంచిగా ఉండాలి మంచి సలగుండాలే క ఏం పట్కపోతాంరా మనం సచ్చినోజు ఏం లేదు మంచి మాటే మంచి పేరేత్తది అంతే కదా ఎంత సంపాదించుకున్న ఎంత ఆస్తున్నాయి ఎన్ని డబ్బులు ఉన్నా మనంతోని రానేరావు మాటసల్లే పోగొట్టుకోద్దు ఓగల్
మంచిగా మాట్లాడాలే ఏముంది ఇగ గట్లా అనేసరికి ఇగ నాకు మంచిగా అనిపియాలే
హ్మ్
మళ్ళీ ఆమె కీయాలంటే మన మళ్ళ నాక్ మనసొత్తదా అంటే చెప్పుగా తీసుకపోయి గన్ని మాటలు అన్నంక మల్లియాలంటే
ఎమ్ ఇయ్యిబుద్ధికాదు ఇయ్యిబుద్ధికాదు అందుకు మాక్ మొఖం కూడా చూడబుద్ధి కాదు ఇగ మంచిగనిపోయాదు నాకు ఏదైనా పనుంటే సుడ్రాదుల్లవ్వ ఏదన్న కాలి గుం టానా మాకు ఇబ్బందైతంది ఆ
ఆ చెత్తండా హ్ హ్
ఏం లేదు కాని ఆ ఎల్లనన్న ఉంటే మంచిగుండు గని నాక్ నడ్
అమ్మలు స్కూల్ చిట్టిది ఇప్పుడు మా మరదలు ఏ స్కూల్ సవుతంది
యుకేజి చవుతంది పోయిన సంవత్సరం ఎల్కేజీ అయిపోయింది లిటిల్ ఫర్ స్కూల్
మరి అన్లా అడగపోయినవ ఏమన్నా
అడుగుతే లేవంటాళ్ళు ఆ ఏం లేవ్ ఓ అన్లా అంటళ్ళు ఇబ్బంది అయితంది ఇగో ఇబ్బంది అయితంది సరిపోతరే జీతం ఎట్లానో ఏమో ఏందో వాళ్ళ అక్కకు చెప్తే ఏదన్నా చూడరాదా అక్క అంటే మళ్ళా ఏ సాయంత్రం దేపు పనికిపోతే సాయంత్రం అనుకమన్నా వీలు కాదు కదా అవ్వ ఆమె నాలుగు గంటలకే అత్తది నాలుగు గంటల వరకు అత్తే ఎక్కడ ఉంటది చెప్పు ఉండదు కదా మా అత్త చూసుకునేటమైతే మంచిగుండు నాకెవ్వాలు నేను బోవాల పనికి నాకెట్ట వెళ్తుదని ఆమెంటది ఉమ్ మ్ చూసుకోదు కదా ఉండదు ఆమె ఆమె ఉన్నా కూడా ఆమె చెప్తే విననేఇనదు ఉరుకుతాంటాది ఏటో ఏటో భయము లేకుంటా హుమ్ కదా అదే వచ్చింది బాద నాలుగు గంటల వరకు అచ్చుడు నాలుగు గంటల వరకు ఎవలు తోలుతరా ఇషే ఏదైనా షాపు లో పని చేసుకుందం అన్న బట్టల షాపు లో పని చేసినా కూడా నాలుగంటల వ పంపియ్యారు కదా అని ఆలోచించడు పంపియ్యారు కదా అవ్వ ఊ అట్లా ఆలోచించుడు అయితంది
ఏమన్నా ఉంటే చూడమందం తీయ్ ఎవరినన్నా ఏమన్నా చెప్తతీయ్
తెలిసినా కాడ ఎవ్వరని ఉన్నా చెప్ చెప్తే ఇక బల్లనో ఇల్ళనో ఊడ్ చే నీళ్ళు పెట్టుడు ఇంకేదన్నా పని అయితే ఏ పనైనా చెత్తనని నాలుగు గంటల వరకే మూడున్నర వరకు అయితేనే మంచిగా వీలయితది
ఆకుకురమ్మా అనాస్తది అమ్మా ఆమాటా ఒక ఐదారు ఇళ్లు పట్టుకున్నారట
పట్టుకున్నద అటనా ఎక్కడెక్కడ మన మోలుగు ఎక్కడ పట్టుకున్నదట
అదర్శోపింగ్ ఒళ్ళదటా ఇంకెవ్వలో అట అటు డౌన్ ల మన ఇటు ఇది లేదా మిల్లు రైస్ మిల్లు సైడ్ అట ఇంకే ఎటో ఎటో పట్టిందా అట మస్తు మంచిగా చేస్తాందట
ఏమి ఉన్నది మారి చేసుకోకుంటే
ఆ అయితే ఇగ మంచిగా ఉంటారట షాపిన్ని కాడ కూడా పొద్దున్నే అచ్చి ఉడ్సి ఆల్కేసి ముగ్గు పెట్టిపోతది అట మెట్లుకూడ
ఉమ్
నాకు ఇవి చాలు నాకు ఇంకేం వద్దు ఇంకా ఆ
ఉమ్ ఉమ్
వాళ్ళు జాబ్ చేస్తాంటే వాళ్ళు పాపను పట్టుకోవడానికి ఈమె పోతందాట
ఆహా అట్లయినా మంచిదే దొరుకుతే బాగుండువ్వా చ నేను అక్క రజినీ అక్క రజినీ అక్కకు చెప్తా అనుకున్నా రజినీ అవ్వకు ప్పు ఉ చెప్పలేదు అమ్మ కొట్ చెప్తేవ ఎట్లా చెప్పి ఉంచితే ఎవరన్నా ఒకరు ఏదన్నా ఒక
మీకు ఆ ఒక అంటే చేసుకొని ఆ మది
ఉమ్ ఉమ్ చేద్దామనీ చుత్తన్న నేను కూడా ఏదో ఒక్కటి ఖాళీగా ఉండక కుంటా నాకు వెళ్తలేదు అని బాగా యానిపిత్తంది ఈ పొద్దుంతా ఉట్టిగానే ఉంటా ఆ మావోడు వచ్చే వరకు ఖాళీగానే ఉంటా
నేను కూడా చూసుకుంటాను ఆంటీ ఏదో ఒకటి
చూసుకోవాలె తల్లి చూసుకుంటనే బ తుకుదెరువు ఉన్నది. ఉట్టిగ ఉంటే ఎట్లుంటది మనకు. అవును సంత సంపాదించుకోవాలె మన ఖర్సు చుల మందమన్నా మనమన్నా సంపాదించుకోవాలె. ఇగ ఊకే అన్నిటికిీ చేయిసాపుడు అంటే ఇబ్బందే అయితాంది.
ఎవరైనా ఎన్ని రోజులు పెట్టగలరు.
పెట్టలేరు.
అదే ట్రై చేత్తాన్నా నేను కూడా. గా సూపర్ మార్కెట్ల ఎమో ఖాళీగా ఉన్నయాట. మా ఫ్రెండ్ ఇందాకా ఫోన్ చేత్తే మాట్లాడినా. ట్రై చేస్ స్తా నేను కూడా. కానీ పొద్దున పోయి సాయంత్రం వరకు నీకు సెట్ కాదు.
ఈ ఇల్లల్లా పని అయితేనే సెట్ అయ్యేటట్టు ఉన్నది అవ్వా నాకైయితే. చ ఆహా అట్లా ఎందుకంటే తల్లి పొద్దుగాల పో తే పని చేసుకొని అచ్చినంకా, ఈయను బడి పంపించుకొని కూడా మళ్ళీ ఏదన్నా ఇంకా ఉంటే కూడా బోల్ల పనో ఆ పనో పనో ఇగ వంట కూడా చేసుకోవచ్చు కదా. అని అనుకుంటాన కాని ఎందుకు పోతి పోతా అంటే మామయ్యా ఎ నీకు వీలైతదా కాదు. ఆమెకు పొద్దుగాల పోవుడు కాదు అని అంటాడు. అదిపోదవ్వా.
మధ్యాహ్నం వచ్చి పడుకోవాలె.
ఆ మధ్యాహ్నం వచ్చి పండుకోవాలె కానీ మళ్ళా మధ్యాహ్నం పని ఉంటది. ఎట్లనోగట్లా ఇగ అలవాటు అయితే ఏం కాదు. చేయగల్గుతవు.
గా ముసలమ్మ పోయి ఆయమ్మగా చేత్తాందటా.
ఎక్కడా?
రెంట్ ఎంతండి ఇయలా.
ఆ చేత్తాందటా.
గ్రేట్ కదా.
గ్రేటే ముసలమ్మ చేత్తందంటే ఆ ముసలమ్మకు ఏమన్న ఏం పని ఉండదిరా ఉంటదిరా ఆమెకు. ఆమె పొద్దున లేచిపోయినా నడుతది, కడమోల్లకు నడు త్తదా అవ్వా మరి ఇగ లింక బిడ్డలు పెట్టుకొని పోవాలం అంటే వీలు కాదు మరి. ఆమెకు ఏ ఎట్లయినా పోతది ఆమె ఒక్కత్తే.
యాక్టివ్ ఉన్నది.
ఆమెకు ఇంటి కాడ కూడా పనేం ఉం డది రా నైట్ అండుకున్నది కూడా ఏమన్నా ఉంటే తింటదాట, తింటది పోతది ఆమె చేయకున్నా చేశి చే ఎందుకు చేయలే పెట్టలే అంటోళ్ళు ఉంటరా. మనకు నడుతదా అట్లుంటే. ఆ సరే అవ్వా ఉంటన్నా.